మస్తే అండి
గుడాఫ్టర్నూన్ అండి
గుడాఫ్టర్నూన్
ఏం చేస్తున్నారండి
నేనూ ఇప్పుడే మూవీస్ చూద్దామనుకుంటున్నాండి కానీ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్ క్షనైపెయ్ందండి
ఔనా నెట్ఫ్లిక్స్ రాదా అండి మీకాడ
నెట్ నెట్ఫ్లిక్స్ కూడ్ సబ్స్క్రిప్షన్ లేదండి
మరేంజూస్తరండి
యువ్టూబ్ జూస్తా అనుకుంట
యువ్టూబ్ల అన్ని సిన్మాలొస్తయా అండి
రాక్ అన్ని రావ్ కొన్నొస్తయ్ షార్ట్స్ లేకపొతె ఫోక్ సాంగ్స్
ఓల్డ్ సిన్మాసొస్తయి గదండి
పాత సిన్మాలవి ఎమన్నుంటొస్తయ్
తిన్నారా అండి ఇప్పుడు మీరు
తిన్నా అండి
ఏం తిన్నారండి
పొద్దునే దోషల్ దిన్నండి ఏస్కొని
దోశల్ దిన్నారు మధ్యానం ఏం తిన్లేదా ఇప్పడ్ వరకు
అంటె మధ్యానమె మళ్ళ దోషలేస్కొని దిన్నాండి
ఎవలన్ పొద్దున మధ్యానం తినద్దు కదాండి అట్ల హెల్త్ ఖరాబైతది
ఏం గాద్ లేండి ఎందుకంటె మార్నింగ్ మళ్ళి దోశలె దిన్నాం పిండి మిగిల్పెయ్ ది గదప్ రెండేస్కుంటె అయిపోతదని మళ్ళా అవ్వే దోషాలేస్కోన్ దిన్న
ఫుల్లగాదా అండి పిండి ఫుల్లగాద్ దామడి పిండి
ఫ్రిజ్జ్ లో పెట్టిన గదండి ఎందుకైతది పుల్లగ
కద
కాదు
ఫ్రిడ్జ్ ల వెట్టినా గూడా కొంచం టేస్ట్ వేరే తిరి గొడతది గద
అది నిన్నడ్ది గద బాగ రోజులదైతె పుల్లగైతది నిన్నడ్దె గద
మద్
నిన్నడ్ది నిన్ననే జేసింది చట్ని ఇవాళ్ది మళ్ ఇవాల్నె చేసిన్ చట్ని మిలిగిలిందండి హలో
అండి మీరు దోశలు రైట్
మీ వ్వాయ్స్ బ్రేక్ అయితుందండి
అండి మీరు
ముడన్
రండి ఫ్రీ అ ఆ త్రి సరిపోతాయండి మీకు
త్రి సరిపోతాయండి
సరిపోతాయా
మీరు ఏం చేసిన్రువాలా
దోశలు తింటే మరి రాత్రి ఏం తింటారండి రొ రెండు పూటలు దోశలై అయిన్నారు రాత్రి
రాత్తిరి రైస్ తింటా
మళ్ళీ అప్పుడు కూర ఒండదా
అప్పుడు ఇక వండాలండి
అప్పుడు ఏం వండుతారండీ
చామ గడ్డ
చామగడ్డా
అవును
ఓ మీకు అడచ్చా అండి చామగడ్డా కూరా
అచ్చాఅండి కానీ నేను వాండను
ఎవలాండు
మా మమ్మీ వండుతది
మీ మమ్మీ వండుతాద మీ మమ్మీ డాడీ ఇప్పుడు
లేరండి వాళ్ళు బయటికి వెళ్లింరు పని మీద మా ఊరి కి కవిత వస్తుందంటే
కవితనా ఏ కవిత అండి ఓ ఎక్కడుకియాస్తునారు అవునా
ఆ
ఇక్కడ మన హెలికాప్టర్ లో వస్తున్నారా అండి
టే
ప్లేస్ చెప్తారా ఎన్నో లొకేషన్ అని
లొకేషన్ నాకు కూడా ఐడియా లేదాండి
హ్మ్ చాలావ్రండి మీకు
దంది అది ఏమంటారు తుమ్మిడేటి అని అన్నారు
ఓహ
తుమ్మిడేటి అన్నారు గాని
మీరు దేనికి సపోర్ట్ చేస్తారండి కాంగ్రెసా బిఆర్ఎసా
నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయనండి ఎందుకంటే నాకు పాలిటిక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు
మరి ఓటు దేనికేస్తారండీ మీరు
నేను పార్టీని చూసి కాదు కాని ఆ మనిషిని చూసి తెస్స్తాండి
కొంచం రేవలకేసిందండి మీక్
మా సైడ్ ఇక్కడ కాంగ్రెస్ ఉండేండి ఒక ఆయ్నకుల్ తెలిసినై నా అయనకేశ్నం
కాంగ్రెస్ కేసిన్రా
నెక్స్ట్ ఇంకా టైం ఉన్నది కదండి అప్పుడు చూస్తాం ఇగ
అప్పుడు చూస్తారా ఇప్పుడు ఏమనుకుంటారో చెప్పరా అండి అప్పుడు కాంగ్రెసే ఎక్కువ సాధమా ఫిఫ్టీ ఫిఫ్టీయా లే అంటే సిక్స్ సెవెంటీ బై ఎయ్టియ్య
అపోజిట్ క్యాండిడేట్ ఎవ్వరు అని చూసి ఇస్తాను ఎందుకంటే వాళ్ళు పన్చేస్తారా లేదా ఒక మంచి వ్యక్తి అయినా లేదా అని నిల్ చూనే వ్యక్తిని చ్యూసేస్తా
అవునా
ఇప్పుడైతే మా ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం మంచిగాలేడండి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ఏ పార్టీ అంటడి బిజెపియా
మీ ఊర్లో ఎట్లున్నాదండి పాలిటిక్స్
మా ఊరి మా ఊర్లో బిఆర్ఎస్ వస్తాదండి
అవునా ఇప్పుడు ఏది ఉన్నది
ఇప్పుడా ఇప్పుడు కాంగ్రెస్
మా వాడాలోకూడా కాంగ్రెసే బట్ మా ఊర్లో ఎమ్మెల్యే మాత్రం బిజెపి
మా ఊర్ళ అయితే కా బిఆర్ఎస్ వస్తాదండీ
మీది సిటీ కదా మీ ఇట్లా ఏముంటది వార్డ్కు ఉండరు కదా కౌన్సిలర్స్
ఉండారండి సిటీకి సిటికే నాకు తెలివదండి ఆ దాని గురించి నేను ఇప్పుడు వల్కి ఓటుేయ్యాలంట వళ్కు
అవునా మదైతే వాడ్ మెంబర్స్ ఉంటారు వార్డ్ మెంబర్స్కి కౌన్సిలర్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళకంటే పెద్దగ ఎమ్మెల్యే ఉంటారు ఔను తెలుసు అండి ఎమ్మెల్సీ ఉంటారు మినిస్టర్స్ ఉంటారు తర్వాత పైన లోక్ సభ వాళ్ లో రాజ్యసభలో సిఎం పిఎం అట్లా ఉంటుంది అనుకున్నా మేబ్ బి మేయర్ ఉంటారు అనుకుంటా మీకు
మాక తెల్వదండి నాకు మాకు మేయర్ కాదు కాని దాన్ని సర్పంచ్ అంటరు
సర్పంచ్ ఊర్లు
మేయర్ ఉన్నా నాకు అంత తెల్వద్ పాలిటిక్స్ గురించి
విలేజ్లో ఉంటాడు సర్పంచ్ మీది పెద్ద సిటీనే కాబట్టి
ప్పడివృ
మీకు ఒక ఏరియాకిి ఎమ్మెల్యే ఉంటాడు కావచ్చు ఎమ్మెల్యే ఉంటాడు అనుకుంటా అంటే ఏరియాస్కి ఒక ఏరియా కాదు ఆ డివిజన్కి డివిజన్కి ఎమ్మెల్యే ఉంటాడు అనుకుంటా మళ్ళా మొత్తం సిటీకి మేయర్ ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్లో అట్లనే ఉంటాందిగా మీవి పెద్ద సిటీస్ కాబట్టి
హైదరాబాద్ వా తరంగాలు అన్నిటి ఉంటారు కానీ ఆడవి ఈడవై
ఆడ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంటది హైదరాబాద్ వరంగల్ కంటే
అవును పాపులేషన్ ఎక్కువుంటది హైదరాబాద్లా ఎప్పుడైనా వెళ్ళారా అండి మీరు
చాలా సర్లే వెళ్లినండి
ఎన్నిసార్లు
కౌంట్ల్స్ కౌంట్లెస్ అండి
కౌంట్లెస్సా తెల్వదండి ఎన్ని సార్లుపోయినరో
తెల్వదండి ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ కంట ఎక్కువనే
అవునా ఎవళ తోడు వెళ్తారండి హైదరాబాదు
పేరెంట్స్ తోటి
పేరెంట్స్ తోట
స్టారు కజిన్స్తోని
అవునా
అ
అడిక ఏం చూసింరండి
చాలా చూసిన్నండి వచిన్నప్పుడు రామోజీ ఫిలిమ్ సిటీ వెల్కెళ్లినం చార్మినార్కి ఫుల్ టైమ్స్ వెళ్లినం ట్యాంక్బండికి సాలార్జే మ్యూజయంమ్
హైటెక్ సిటీ వెళ్ళ వెళ్ళలేదండి
రీసెంట్గాలినండి వన్ టూ ఇయర్ బ్యాక్ నైట్ టైంలో చాలా బాగు
ఎవ్వాతోటి వెళ్లారండి
ఒక కజిన్లాగండి ఆయనతోటివెళ్లిన
కజినా కాజీనా ఓకే అండి నైట్ ఎంత సేపు వడ చూసింరండి తిరిగింరు
ఏమో అది గుర్తులేదండి ఇంకా హైటెక్ సిటివ్వ్యూ అయితే మస్తుండే ఫారెన్లో ఉన్నట్టు ఉండే మొత్తం లైటింగ్స్ అవి నైట్ టైం
ఓ
మీరు ఎళ్ళన్లా ఎప్పుడన్నా హైటెక్ సిటిక్ నైట్లా
హైటెక్ సిటీ ఇప్పటి వరకు ఒక్కటే సారి వెళ్ళిన అండి నేను నైట్ శ్రీవాడికి ఆన్నే ఉన్నాం
అ అదయితే చాలా బాగుంది
అవును
ఇంగ ఎక్కడికి ఎల్లినా అంటే ఆ ఐ మ్యాక్స్ థియేటర్ ఉంటది కదా ఆక్కడికి వెల్లినము ఒకసారి ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ నొ బిర్లా మందిర్ పెద్దమ్మ గుడి ఆ ఐక్య గుడి వెళ్ళిన అండి చాలా బాగుంటాయి హైదరాబాద్ లో పేసెస్
అవును
ఓకే అండి సరే బాయ్
ఓకే అండి బాయ్